హలో విన్పిస్తుందా?
ఆ విన్పిస్తుందండి నేను చాలా ఇబ్బంది పెడుతున్నట్టున్నాను.
లేద్ లేదు నేను వెయిట్ చేస్తున్నా చాలా సేపట్ నుంచి అదే చేయట్లేదు ఏంటి సిగ్నల్ లేదా నాక్ సిగ్నల్ లేదా అని చూసుకుంటూ ఉన్నా నరవుతుంది లిట్రలీ వెయిటింగే అంటే పైన ఒచ్చిన అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఒచ్చింది.
నేన్ ఆఫ్ చేసాన్ అందుకు నేన్ చూస్కోలేదు.
ఆ నవ్వు అని అడిగినది నాక్ రాలేదు అంటే పైన చూపిచలేదు. ఓకే చేస్తారేమో చేస్తదేమో అని చూస్తూ ఉన్నా
క్షమించాలి క్షమించాలి.
పర్వాలేదు నిన్న అంతా పవర్ లేదు గద ఫోన్ల ఛార్జింగ్ లేదు నా ఛార్జర్ పోయింది. కాబట్టి అలా అందర్ ఛార్జర్లు అడుక్కుంటా, అడుక్కుంటా నిన్నంతా నా ఫోన్ నాతో లేదు పెద్దగా అం కే నిన్న నీకు మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయాను క్షేమిం
ఎందుకంటే నా నేను అలాంటి పరిస్థితుల్లో చాలా ఇరుక్కుబడ్డాను. ఇంకేంటి
నా డిసిషన్ మేకింగ్ స్కిల్స్ చాలా వీక్ గా ఉంది. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నా ను మీరు ఏమైన అల్లా
ఏ ఏ స్కిల్స్
డెసిషన్ మేకింగ్ స్కిల్స్
మీరు అడగాల్సిన వాళ్లని అడగాలి నాకు ఒక రెండు డ్రెస్సులు చూపిస్ ఒక రెండు దుస్తులు చూపిస్తేనే అందులో ఏ దుస్తులు నాకు ఆ సరిపోతాయో నాకు ఏ ఏ దుస్తుల్ తగ్గుతాయో కూడా నేను ఆ సరిగ్గా
నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఇవాళ నేను బయట పడడానికి ఏళ్ళినాను. కొందాం అనుకుంద్ ఒకటి కొనింద్ ఒకటి అది తలే కచలేదు పెంట పెంట టిక్లూ
మ్
తర్వాత నేను తీసుకున్న డెసిషన్ మీద నువ్వు క్వశ్చన్ చేసుకునేలా నిజంగానే ఇది వర్త్ ఆ ఇది నాక్ బావుందా అన్ నాక్ అన్పిచ్చేలా చేశారు. ఇ ఎందుకు మనమే ఇప్పుడు ఎందుకంటే మనకి డిసిషన్ మేకింగ్ లేవు కాబట్టి ఒకవేళ మనం సీతంగానే మంచి తీస్కోనుంటే ఇలా ఆ మాటలన్ని వినాల్సొచింద్ కాదు అని లేదంటే నే అనవసరంగా నా ఓన్గా షాపింగ్ చేయదానిక్ చూస్ చేస్కున్నాను. ఇంట్లో వాళ్ళతో వెళ్ళుంటే సరిపోయేది.
కనీ
రక రకాలు
సారీ నచ్చలె నాక్ ఆ
చె
మార్చకూడదు పైగా దాని గురించి బాధపడకూడదు ఎందుకంటే అప్పుడు మన అభి మన మన ఎందుకు మనకు కు
వా
ప్రతీక్షనం మా
అ ప్రతి నిమిషం బాధపడక్ మ్ అలానే అన్పిస్తుంది మ్ మీక్ ఇలాంటి సంఘటలు ఏమైనా జరిగాయా
అలాంటివంటే చాలా జరుగుతాయి కానీ నుదిలేస్ అంటే అవి చూడ్డానికి బాగున్నాయా లేవాని కూడా ఆలోచించను పర్లేదని సర్దుకుపోతాను ఎందుకో ముందుకెళ్ళిపోతా
మ్ ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనర్ లేరు కాబట్టి ఒకవేళ అంటూ ఉంటే మీకది అనుక్షణం గుర్తొస్తది అదే అదే తేడ
వాళ్ళను అంతవరకు అప్రోచ్ కూడా అవ్వను
నాకు కొంచెం నోటి దురద ఎక్కువ కదా
నోటి దురదాని కాదు గాని మీర్ అందర్లో కలిసిపోతారు నేను కలవనంతే
కొంచం కానీ ఉండే డిసడ్వాంటేజెస్ మీరు ఒ ఖాళీ సమయాల్లో ఏం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు పడుకోవడం అని కాకుండా ఇంకేం చెప్
అనుకోడం కాకుండా నాకు నచ్చినది చూడ్డానికి లేదా నచ్చిన పని చేయడానికి ఇష్టపడుతాను
అదే ఏంటని తెల్సుకోవచ్చా అని అడుగుతున్నాను
అవి సమయన సందర్భంగా మారుతూ ఉంటయ్ అ చెప్పకూడని విషాయలు కావు సమయను సందర్భంగా మారుతుంటాయి ఆ ఉదాహరణకు నాకు చాలా బాధగా దిగాలుగా అల్ మ్ ఒంటరిగా అనిపించ్చినప్పుడు అప్ కొన్ని సిట్కామ్లను చూసి ఏదోక్ ఏదో ఒకటి తింటూ నవ్వుకుంటుంటాను ఇంకొన్ని సంద హెబ్బల్లో చదువుతాను అలా సమయానీ సందర్భంగా ఒక్కొక్క
ఏమీ
విధానం ఉంటది
మీకు బాగా అంటే బాలేనప్ ప్పుడు మూడ్బాలేనప్పుడు సెట్ అవ్వడానికి చేసే పనేమన్నానుందా నేనైతే నాకు ఎప్పుడైనా ఎవరైనా తిట్టినా నలుగురి ముందు అవమానం జరిగినా నాకు చిన్నతనంగా అనిపిచ్చినప్పుడల్లా నేను ఎవరికి కనిపిచ్చకుండా ఎళ్ళిపోయి కాసేపు నాతోన్ నేను మాట్లాడుకోని నన్ను నేను క్లియర్ చేస్కో ఆ కోపం ఇంకా తగ్గకపోతే ఏంది ఎక్కువగా ఫుడ్ తినేస్తా నేనే ఎక్కువ నిద్రపోత అది నాకు నిద్రపోయి లేచ్ ఫుడ్డు తినేసి నిద్రపోతే మోర్న్ లే చ్చేరిసారికి కొంచెం సెట్ అవుతుంది అవును దున్న థాట్ మైండ్ లో ఉండకు
ఉన్నాననికి చాలా బాగుంది
ఇ ఎలా తింటానంటే ఇక కనిపించనండి తినేస్తా అది ఇది అని అలా లేదంటే అలా నడకకు వెళ్తా అలా అజ్ఞాతంలోకి వెళ్ళే ఒళ్ళు నడుస్తారు చూద్ అలా నడుచుకుంట అంతా ఓకే చేసుకొని తిరిగి వస్తా మీరు అలా ఏమి చేయరా
మయమైపోయాయిపిస్తుంది ఎలా ఎవరితో మాట్లాడుకుండా అనంతకు మేమే మయమైపోయి ఎవరికి కనిపించని ఈ ప్రాంతంలో దాక్కొని నాకు నేనే బాధపడతాను
ఆ అది అంతా ఏమంటారు మంచి పద్ధతి కాదని నేను అనుకుంటున్నా మంచి విషయం కా
హ ఎందుకలా అనుకుంటున్నారు
అంటే అది మిమ్మల్ని లో లోపల బాధిస్తూ ఉంటుంది మీరోపల లోన్లీ పర్సన్ అలా అలా కాకుండా ఇంకేదైనావే చూసుకుంటే బావుంటది ఎందుకంటే అవే ఎఫెక్ట్స్ వేరే వాళ్ళ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇన్ ఫ్యూచర్
మీరు ఎన్నో కొడతాయండి
అంటే ఇప్పుడు రేపు మీ పిల్లలు పుట్టాక మీ బుద్ధిలే వస్తాయి కదండి వాళ్ళు కూడా మీలా లోపల లో లోపల బాధపడతారు చెప్ కోడాలనికి ఇబ్బంలే సో మీరే కొంచెం చేంజ చేసుకుంటే వాళ్ళకి అవి రావు జస్ట్ ఇన్ కేస్ చెప్తున్నాను అంతే
నేను వాళ్ళని అన్నా కానువేదుకంటే నేను అది అనుభవించాను కాబట్టి వాళ్ళ
అది ఓకే అంటే అ అన్ని సిచ్యుయేషన్ లో మనం ఉండాలి కదా అందుకు
ఆ
ఖచ్చితంగా మన ఏ పద్ధతులు అలవాట్లు వాళ్ళ పైన ఉంటాయి వా మీకు తెలుసా ఏడూ స్కిల్స్ లో ఉన్న ఇవి తీసుకున్నారా మీరోజు
సెపండి మరీ
అ అదే ఎడూస్కిన్స్ లో మీరు
సమయమ్
సమయం అయిపోయింద అయ్యో
ఆ అబ్బాని అడి
యాహు ఏం లేదు ఊరికే చేశా
హలో
వీళ్ళనడిగి పోని
ఒక్కసారీ
ఒక్కసారి అడగడమే పెద్ద విష్యం అంటారా సరే సరే లే అయిపో ఒక్కసారి అడగడమే పెద్ద విష్యం అన్నారా
నేనెవ్వరినడగనండి సర్లేనంకా తప్పు చేస్తదేమో అయిపోయిందేమో
వన్ పావ్వింటే మీరెక్కడైనా ఈ సమ్మర్ ఎండ డైరెక్ట్గా అయిపోయినట్టుంది సమ్మర్ ఇంటర్న్షిప్స్ గురించి ఎక్కడైనా ప్రయత్నిస్తున్నారా ఐ ఐ టి హైద్రాబాద్ తిరుపతి లేదంటే ఇంకా బైటెక్కడైనా ట్రై చేస్తున్నారా
ఉ తిరుపతికి అప్ అప్లై చేయ్యాల్ననుకుంటున్నాను
ఉ హు అనుకుంటున్నారా
డి ఉ మీరెలాంటి ప్రయత్నాలు జేస్తున్నారు
నేను మొన్నటి వరకు వెళ్ళినందులో ఈ రోజుతో వాళ్ళిచ్చిన కూపన్ కోడ్తో పన్నెండు వందలు చెల్లించ్చి జాయిన్ అవ్ వొచ్చు ఆన్లైన్ కోర్స్ నలభై ఐద్రోజుల్ కానీ మొన్ననే పన్నెండు వందలు కట్టి మర్లీ ఇంక్కో పన్నెండు వందలడగాలంటే చాలా
మ మ మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్సా
అ అ అలాగే
ఇప్పుడే జే